సర్ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ సార్
గుడ్ ఈవినింగ్ సరే ఎలా ఉన్నారు
మేం బాగున్నాం సార్ అద్భుతంగున్నము మీ రోజు ఈ రోజు ఎలా సాగినా సార్
ఆ ఈ రోజు నార్మల్ గానే ఇయాళ సండే గాబట్టి ఆఫీస్ కెళ్ళకుండా ఇంట్లో నార్మల్ గా గడిచింది కొంచెం వాతావరణం వేడిగా ఉన్నది
సార్
అ ఇవాళ మీరగ్గా బట్టి వర్షమ్ ఆ వర్ష్ తక్షించన అనుకున్నాం గనీ
సార్
కానీ వర్షము ఒక చుక్క గూడా వడలేదు సార్
కానీ ఈ రోజు వర్షాల్ పడాలే సార్ అసలు కంపల్సరీ ఈ రోజు గాని రేపు గాని అసల్ తప్ తప్పనిసరిగా వర్షం నే పడాలె అసలు
ఆ
వర్షం పడితేనే దీనికి ఈ పే ఈ రోజుకు అసలు పేర్ అస్తదన్నట్టు
అవును
వర్షం పడుతనే ఈ రోజుకసల్ పేరస్తది అసలు మెయిన్ మెరుగు అన్ టేనే ఇది గా సార్ ఇప్పుడు కంపల్సరీ మనకు రావాలసలు
ఉ అది దార్ లేదు
ప్రకృతి ప్రకృతి అన్నది ఫస్ట్ లా సహకరిస్తలేద్ సార్ ఇప్పుడు చూడండి సార్ మనకు ఒకటి పురాణంలో ఉంటుండే ఎంటిదంటే మన పూర్వీకులు చెప్తుండే మెరుగు రోజు కంపల్సరీ వర్షం పడతది అంటే మెరుగు అ మెరుగు అచ్చిందంటే వర్షాకాలం అనే స్టార్టు అన్ అంటుండే ఇప్పుడు చూడండి సార్ ఇంత ఉడకపోతున్నది ఒక్క చుక్క వర్షం అని కూడా లె ఈ రోజ్ మనక్ పడలె
దానికి ఒక వంతు కారణం మనం గూడా
అవును సార్ ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి అనేది ఇప్పుడు మనం మనం ఏం చేస్తున్నామంటే చెట్లు అనేది కొడుతున్నాం సార్ చెట్లు కొడితే మనకు అది సంథింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్స హైడ్రో ఏమో ఏ ఏమేముంటాయి సార్ ఏ చెట్టు ఏమి తీసుకొని ఏమిస్
చెట్టు కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాది
ఆ చెట్టు చెట్టు తీసుకునేదెంటిది మనకిచ్చేదెంటిది సార్
చెట్టు తీసుకునేది కార్బన్ డయాక్సైడ్
చెట్టు తీసుకునేది కార్బన్ డయాక్సైడ్ చెట్
మనుషులక్ మనుషులకు ఆపోజిట్ అండి మనమేం తీసుకుంటాం ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డయాక్సైడ్ ని వదిలిపెడతాం చెట్టు ఏం చేస్తాది కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది ఆక్సిజన్ ని వదులుతది
ఆక్సిజన్ ని వదులుతాది
మనకు రివర్స్ ఉన్నది కాబట్టే అటు చెట్లను ఎక్కువ పెంచితే ఇటు మన జీవిత కాలం కూడా పెరుగుతది మన ఆ మనకు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి ఏడ ఉందండి చెప్పండి మొత్తం కలుషితమైన కలుషితమైన వా వాతావరణంలో మనం నివసిస్తున్నాం మీది అర్బన్ ఏరియానా రూరల్ ఏరియానా సార్
సార్ నాదా సార్ అర్బన్ ఏరియా సార్ అ సార్ మా సార్ సారి ఇప్పుడు మాదర్బన్ అస్తదా రూరల్ అస్తద అర్బనే అస్తది కద సార్ మనది
అర్బనే అండి
అర్బనే ఈ ఆ రు లుల రూలర్ అంటే చుట్టుపక్కల పల్లెటూల్లంటరు కదా సార్
ఆ గ్రామ పంచాయతిని రూరల్ అంటారండి
ఆహా గ్రామ పంచాయతీని రూరల్ అంటరా అండి మున్సిపాలిటీని అర్బన్ అంటరు
ఆ మీది ఏమొస్తది అర్బనొస్తదా
హ మాది మా మాది అరబనే సార్ సార్ మాది మున్సిపాలిటీ వస్తది సార్ మాది
ఓకే అర్బన్ అర్బన్ ఏరియా అంటే మీకు తెలిసే ఉంటదండి
సార్
మా ఎట్లా పొల్యూష మన పొయ్యు పాపులే ఎక్కువ ఉంటది పాపులేషన్ ని బట్టి ఆ పొల్యూషన్ ఎక్కువనే ఉం అయి
స్ సార్ ఇంకొక కారణం సార్ ఇంకొక కారణం ఇప్పుడు దీనికెంటిదంటే ఫస్ట్ మనకు ల్యాండ్స్ ఉంటుండే సార్ ల్యాండ్స్ లో మన పొలాలల్లో ఎంతో కొంత మనకు అది ఉంటుండే ఇప్పుడు దాన్నేం చేస్తారంటే ఇప్పుడు మొత్తం పొలాలన్నింటిసి స్నాష్ చేసేసి రియల్ ఎస్టేట్ వెంచర్ పెట్టారు సార్
హ్మ్మ్
ఇప్పుడు దాని వల్ల కూడా అది కూడా ఇబ్బందేగా సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడొక్ ఇప్పుడొక ప ఇప్పుడొక పచ్చని పొలాలు ఉండే సార్ పచ్చని పొలాలల్లా రైతు పండిస్తే అదేంటిదంటే ఇప్పుడు రైతు ప వస్తున్నాడు మనకు కూడా కొంచెం అంటే అది మనకు కూడా వస్తుంది కదా సార్ పచ్చని వాతావరణంలో మనకు ఆక్సిజన్ వస్తది కదా సార్ మనకు అవునా సార్ ఇప్పుడు ఆవన్నీ పోయి ఇప్పుడు ల్యాండ్స్ ఎక్కడున్నాయి సార్ పొలాలు ఎక్కడన్నా చాన తక్కువ ఇప్పుడు రోడ్ల పైన వెళ్ళిన కూడా మీరు చూస్తే ఇప్పుడూ అవన్నీ అవన్ని పొలాలే సార్ పొలాలనే రియల్ ఏస్టేటు గా మారుస్తున్నారు సార్
ఆమ్ ఇప్పుడు చూడండి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాడు వినండి
సార్
కు ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నకి వెళ్తే
సార్
ప్రతి ఇంటికి ఒకటి మినిమం మినిమం ఉంటది ప్రతి ఇంట్లో మినిమం ఒక చెట్టన్నా ఉంటుండె అండి
ఉంటుండె సార్
ఇప్పుడు ఏవో ఉంటున్నాయా అండి ఒకసారి
చెట్లు చెట్లక్కడున్నై సార్ సార్ ఇప్పుడు
ఉంటే చెట్లను నరకడానికి నిమిషం కూడా ఆలోచించట్లేదు అ అ అవసర మున్న ఔ అవసరం లేకపోయినా దాన్ని నరికేస్తున్నము అ నరికేసి తర్వాత మనము సఫర్ అయితున్నాం పోని సఫర్ అయితున్నాము అని అది రియలైజ్ కూడా అయితలేం కదా అండి అయ్యో అరే మనం దీన్ని నరకడం వల్ల ఇట్ల మనం జరుగుతుంది ఇది అవుతుంది అని కూడా రియలైజ్ అయితలేము
సార్ ఇప్పుడు అంతెందుకు సార్ మన ఏరియాలో చూడండి సార్ ఒకప్పుడు ఒక నాలుగు నాలుగు సంవత్సరాల కిందట నా వే వేప చెట్లు ఉండేయి పెద్ద పెద్ద వేప చెట్లు ఉండేయి ఇప్పుడు ఏమైనాయి సార్ అవి
అదే అంటున్నా కదా అండి మా ఇంట్లోనే ఒక పెద్ద వేప చెట్టు ఉండే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వేప చెట్టు ఉండే వాళ్ళు ఇల్లు కట్టిండు వాళ్ళు నరికేసిండు మేము ఇల్లు కట్టినాం మేము నరికేసినాం ఉమ్ అట్లానే మా మా చెప్తున్నా కదా మా వాడలో ప్రతి ఒక్క ఇంటికి ఒక చెట్టు ఉండే
జామకాయ చెట్టు ఉండే జామకు ఇప్పుడు మీ దగ్గరకు ఒక జామకాయ చెట్టు మాత్రమే ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు అది కూడా కొట్టెసారు
ఇప్పుడు మా దగ్గర దగ్గర రెండు జామకాయ చెట్లు ఉండాయి ఇప్పుడు మా అన్న ఒక రూమ్ వేసుకుంటున్నాడయితే ఒక జామ చెట్టు చెట్టును నరకేసిండు ఆ ఇంకో జామ చేట్టు అటు పక్క వాళ్ళు అటు వాళ్ళు మాకు ఆకు పడుతుంది అది పడుతుంది అని వాళ్ళు ఇది చేస్తున్నారు మరి ఇప్పుడు దాన్ని కూడా నరు నరుకుదామని అనుకుని ఉన్నాం
ఎందుకు సార్ ఎందు ఏ పని ఎలా సార్ ఇలా అయితే కాదు సార్ ఇలా అయితే మనకు గాలి దొరకదు ఇగ సార్
దీన్ని ఏం లేదండి దీన్ని ఒక గవర్నమెంట్ ఒక రూల్ తేవాలండి అ ప్రతి ఇంటికి కనీసం ఒక చెట్టు ఉండాలె కంపల్సరీ ఉ అంటే వాళ్ళకి ఫలానా ఇది అన్నట్టు ఒక ఆ ఆ స్కీమ్ లాగా పెట్టాం అనుకోండి అప్పుడు ప్ర ప్రతి ఇంట్లో పక్కా అంటున్నా ఏది లేదన్న ఒక చెట్టన్న ఉంటదండి.
వే వేప చెట్టే పెట్టాలి సార్ ఎందుకంటే వేప చెట్టు చానా కాలా చానా కణాల పటు ఉంటది సార్.
ఏదో ఒకటండి వేప చెట్టు, జామ చెట్టు మామిడి చెట్టు మీ ఇష్టమైన చెట్టు పెట్టుకోండి ఆ లేకపోతే ఆ ఆ చెట్టు ఇట్లా ఇప్పుడు ఆరోగ్యశ్రీకి మనకు హాస్పిటల్ లిస్ట్ ఎట్ల అయితే ఉందో వ్యాధుల లిస్ట్
అవును సార్
అట్లనే ఆచెట్ల లిస్ట్ ఈ చెట్లల్లో ఎవరు పెంచుతారు ఈ చెట్లను వాళ్ళకు మేము గవర్నమెంట్ తరపు నుండి ఇంత ప్రోత్సాహకం ఇస్తాం ప్రతి నెల అని గవర్నమెంట్ ఒకటి జిఓ జారీ చేసింది అనుకోండి.
హలో ష్ సార్ మనుషులు అట్టిగా పెట్టి నీళ్ళు పోయమంటే ఎవ్వరు పోయరు సార్ ఇప్పుడు అదే చెట్టుకు మీరు నెలకొక్క ఐదు వందలు ఇచ్చిన, మూడు వందలు ఇచ్చినా కూడా చెట్టు పెంచేందుకు సిద్ధమైతారు సార్.
నేన్ నేను అదే అంటున్నా కదా అసలు గవర్నమెంట్ కి ఇలాంటిది ఒకటి ఇవ్వాలండి ఎవరైనా సలహా ఇవ్వాలి.
ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా సార్ మీకు మీకు ఆక్సిజన్ వస్తది సార్, మీరు ఫ్రీగా చేయండి సార్ అంటే ఎవరు చేస్తారు సార్ ప్రజలకు లేదు సార్ ఇప్పుడు మీరు చెట్లు పెట్టండి సార్ మీ నెలకు ఒక మూడు వందల రూపాయలు మేము ఇస్తాం సార్ అంటే? వాళ్ళు ఇంటికి రెండు చెట్లు పెడతారు సార్
నేను అదే అంటున్నా కదా అండి ఇప్పుడు అది కూడా మీతో మాట్లాడ్డం వల్ల నాకు ఆ థాట్ వచ్చిందండి.
అవునా సార్
అ మాట్లాడుతూ మాట్లాడుతూ మరి ఎట్లా ఈ ఇప్పుడు మాటలు వ మన కన్వర్జేషన్ ని బట్టే కదా మనకు అదే చింది ముందైతే ఆలోచించలేదు.
ఆలోచించలేదు కానీ రావాలి సార్ ఇప్పుడు
చేయాలండి మన మంత్రి వర్గానికి, వాళ్ళకి గాని ఇట్లాంటిది ఒక స్కీమ్ పెట్టాలి అని
మంత్రి వర్గానికి లేకపోతే సహాయకులు ఉంటారు కదా సార్ సహాయకదారు మి మీ
అయితే కేటీఆర్ బాగా ఉంటుండే సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లేదు అట్లా ఇ ఇప్పు ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు ఎవరు ఉన్నారండి అట్లా సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి
ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఉండడు సార్ ఎక్కువ సోషల్ మీడియాల
ఆ సోషల్ మీడియాలో ఉంటే ఒకటి ట్వీట్ చేయాలండి ఇట్లా
వీళ్ళు ఉండరు సార్ వి గవర్నమెంట్ వారు సార్
మీకు నచ్చిందా ఈ ప్లాన్?
సార్ మ్ అద్భుతం సార్ సార్ అద్భుతం ఎందుకంటే మనకే కదా సార్ చెట్టు అనేది పచ్చని సార్ ఇప్పుడు బోడబోడ కనిపించే దానికంటే ఇప్పుడు చూడండి చెట్లు నాటితే ఎంత బాగా అనిపిస్తాది సార్ చెట్లు నాటాలె సార్ అసలు చెట్లు నా టాలె చెట్లు నాడితే మనకు బాగా అనిపిస్తాది మనకు చెట్ల ఇంకోటి మనకు ఆక్సిజన్ వస్తాయి, గాడుపుస్తాయి కద సార్ సార్ ఇప్పుడు ఇంకోటి చూడండి పురాణ కాలంలో ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తది అంటే? సార్ ఇప్పుడు మనం బయట పండచ్చా సార్ ఇప్పుడు ఒక మాట మీరు ఉదాహరణగా ఇప్పుడు మనం బయట పండ అదే చూడండి పల్లెటూరులోకి వెళ్ళి చూడండి ఒకవేళ మనకు గనక ఇప్పుడు ఫ్యాన్ లేకుంటే మనము అది మనకు నిద్ర పట్టది అదే పల్లెటూరులలో వెళ్లి చూడండి సార్ వాళ్ళు ఏం లేదు మంచం వేసుకుంటారు బయటనే పడు కుంటరు సార్ చల్లాడి గాడపుకు
ఇది చాలా మంచి టాపిక్ అండి చూడండి. ఈ టాపిక్ మాడితే సమయం కూడా తెలియలేదు. ఈ టాపిక్ చాలా మంచి టాపిక్ ఈ టాపిక్ పైన నలుగురు తోటి కూడా మాట మాట్లాడాలండి మనం మాట్లాడి వాళ్ళని చే చైతన్యం చెయ్యాలి
చైతన్యం చెయ్యాలి వాళ్ళ కొంచెం వాళ్ళకు మనం అంటే వాళ్ళకి మనం చెప్పాల సార్ ఇప్పుడు చూడండి సార్ ఫస్ట్ ఇప్పుడు మీ ఎవరైనా ఇప్పుడు మన పూర్వ మన పెద్దవారు ఎవరైనా ఏం చేస్తుండే సార్ అందరు అరుగుపైనే పండుకుంటు ఉండే ఎండాకాలం లోపటేవరూ పడుకుంటుండే సార్
అంతే కదా అండి ఇప్పుడు బాయిలర్ లో ఓ కోళ్ళను ఎలా అయితే ఉంచుతామో అ అట్లా అయిపోయినామండి కొంచెం ఉన్నవాడయితే ఏసీలో ఉంటున్నాడు. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళు ఆ కూలర్ లో కంపల్సరీ ఉంటున్నారు. ఎంత బీదవాడైనా వానికు తిండికి లేకపోయినా కూలరు టీవీ మాత్రం టీవీ మొబైల్ ఇప్పుడు ఈ మూడు వస్తువులు
సార్ మనం రెండు నిమిషాలు కరెంట్ పోతే తట్టుకోలేకపోతున్నాం సార్ రెండు నిమిషాలు
ఇప్పుడు వారం వారం రాకపోయేది కరెంట్ సరే అండి సరే అండి ఈ విషయం పైన మళ్ళీ కూడా మాట్లాడ మాట్లాడాల అనుకుంటున్నా అండి నేను థ్యాంక్ యూ అండి